హలో
హలో
ఆ బాగున్నారా అండి హలో వినబడుతుందా.
ఉమ్ వినపడుతుందండి చెప్పండి ఏం చేస్తున్నారు.
హలో
హలో
వినబడుతుందా అండి
ఆ వినబడుతుందండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇందాకనే అక్క వాళ్ళు అంటే బావ వాళ్ళు అక్క వాళ్ళు నాన్న వాళ్ళు ఫోన్ చేశారు రన్నింగ్
అవునా తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏం కరీ చేసినారు
ఈ రోజు మాది చికెన్ కూర అండి
ఓహో రేపు ఫెస్టివల్ గదా
అంటే హాస్టల్ లో ఉన్నాము అండి మ మేము
ఓకే ఓకే వెళ్తలేరా అండి
ఇంటికి లేదండి పరీక్షలు ఉన్నాయండి అందుకే వెళ్ళట్లేదండి
అవునా
మీర ఎక్కడ ఉన్నారండి అంటే ఇప్పుడే లేవు పండుగ తర్వాత ఉన్నాయండి ఇప్పుడు అంటే పండుగ తెల్లారే ఉన్నాయ అన్నమాట ఎందుకులే పోవడం అని
అవునా
ఏం చేస్తున్నారండి మీరు
ఏం లేదండి ఖాళీనే
మ్మ్ అవునా పండుగ పనులు స్టార్ట్ చేసారా మొదలు పెట్ట
ఆ అంటే ఇక రేపే వెళ్తాము మా అమ్మ వాళ్ళ ఇంటికి
అవునా
హు అంటే ఇక్కడ అంతా ఏం జరుపుకోరు కదా ఉగాది
ఎక్కడండి మీది ఆంధ్రానా తెలంగాణ
తెలంగాణ మీది ఆంధ్రానా
కాదు తెలంగానే
ఆ అంటే ఇక్కడ ఉగాది నార్మల్ గా ఉగాది పచ్చడా నార్మల్ గా బూరెలు అవి చే చేసుకుంటారు కదా పెద్దగా ఏం చేసుకోరు కదా అంటున్నా
కోరిని అంటే చిన్న అంటే తినడం వారికి మనకి పండుగ అంత అ మాకు మా ఇంటికని అయితే మట్ కట్టలు అంతే ఇగా
ఆ ఈ మధ్య చాలా వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదా
ఆ వర్షం పడిందండి నిన్న మా దగ్గర
అవునా అంటే ఇక్కడైతే చల్లగా వస్తుంది అంతేగాని వర్షం పడట్లేదు
ఓ నిన్న సాయంత్రం ఘోరంగా కొట్టిందండి వర్షం
అవునా ఇక్కడయితే నార్మల్గా వస్తుంది అన్నట్టు వస్తుంది అని రావట్లే ఎండాకాలంలో వర్షం ఏంటో
అవును ఇక్కడ చాలా ఘోరంగా కొట్ంది అంటే గాలి మాత్రం చాలా వీచింది అసలు
అవునా హస్టల్ అంటున్నారు ఫుడ్ ఓకేనా అండి
ఆ ఓకే అండి పెడుతున్నారు పెడతారు
ఆ అంటే నార్మల్గా ఇప్పుడు షార్టేజ్ ఉన్నాయి కదా
గ్యాసా అవును అయితే కట్టెలు తెచ్చారండి కట్టెలు కొనుక్కొచ్చారు వీళ్ళు
అవునా
కట్ట మిద్దే వుండుతున్నారు పాపం కష్టపడుతున్నారండి వీ
అవును చాలా కష్టం అయితుంది కదా ఇప్పుడు
హ
హాస్టల్ వాళ్ళందరికి
హమ్ వండే వాళ్ళకి అసలు ఇగ అబ్బో ఫుడ్ తక్కువైనా అంటే కొంచెం తక్కువైనా కష్టం ఈ రోజు మాకు తక్కువైంద అనమాట మళ్ళీ కట్టగా పోయి మీద వండి పెట్టారు పాపం
అయ్యో
ఏం చేస్తుంటారండి ఇంకా మీరు
నేను ఏం లేదు ఇంట్లోనే ఖాళీనే
అవునావు ఈరోజు ఏం చేశారు మరి పొద్దుగాల నుండి
మేము మార్నింగ్ నుంచి ఏముంది అన్నం కర్రీ వండినా టీవీ చూసిన
మీరే ఏ వండుతారా
ఆ నేనే వండుతా మా హస్బెండ్కిి
అవునా ఉహూ. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా మరి
అందుకే ఈ రోజు ఈవినింగ్ అన్నా రేపు మార్నింగ్ అన్నా వెళ్దాం అనుకుంటున్నా
అవునా అప్పుడే పెళ్లి చేసుకున్నారా పిల్లి
ఇంకా తప్పలేదు పేరెంట్స్ ఫోర్
అవునా అంటే వాళ్ళని కూడా అర్ధం చేసుకోవాలి కదా అంీ
అదేలే అంతే కాని కొంచెం ఇండిపెండెంట్ గా ఉంటే బాగుంంది కదా అ అనిపిస్తుంది అప్పుడప్పుడు
అంతక అయిపోయిందియి కదా
ఉమ్ ఉమ్ అం అదే ఇంకేమైనా చూసుకోవాలి ప్రైవేట్ జాబ్లాన్ని అనుకుంటున్నా
అవును ఎక్కడంటారు ఏం చేస్తుంటారండి ఇంకా మీరు
నేను నార్మల్గా అంటే కంప్లీట్ అయింది స్టడీ కంప్లీట్ అయింది కాగానీ ఇంకా ఇక్కడ ఏం ఉండవు కదా జాబ్స్ అని వెతకట్లే ఎక్కువ
అవునా ఏమైనా ఈరోజు జో న్యూస్ అంటే వార్తలలా ఇలా చూసార ఏమైనా
ఆ నార్మల్గాంటే ఇటు కరీంనగర్ నిజామాబాద్ సైడ్ వర్షాలు బాగు పడుతాయి పడుతున్నాయి అంటే రాళ్ళ వర్షాలు పడుతున్నాయి అంట
అవునా నిజ
ఆహ్ అవును దాని వల్ల పాపం రైతులకి అవి మామిడికాయ చెట్లు అవి ఉంటాయి కదా మామిడికాయలున్న రాలిపోతున్నాయా ఆ మోక్కజొన్న అంతా కింద పడిపోయిందంట
గాలికే పడుతుదండి అది అడ్డం పడుతుది గాలికి
అవును ఇంకా మళ్ళా రాళ్ళ వర్షం కదా చాలా పాపం కష్టమ అవుతుంది వాళ్ళకి
ఇందాక అంటే ఒక మా స్నేహితురాలు ఉందన్నమాట నిజామాబాద్ లో కానీ తను వర్షం పడిందని అట్లా ఏద ఏమి చెప్పలేదు ఇంకా
అవునా అంటే మ న్యూస్ లో అటు సైడ్ ఉ అదే అని అన్నారు చూపెట్టినారు కూడా రాళ్ళు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి మళ్ళీ
అవునా ఇప్పుడు పడితే ఇక గాలి దిట్టంగా వస్తుది అట్లనే రాలు పడతాయి అతాయి ఎండాకాలం అంటేనే ఆ వర్షం వేరే వర్షం అన్ని పంపిస్తాది
వెళ్తారా మరి రేపు గుడికి
రేపు పొద్దుగా లేవాలండి అదే భయంమవుతుంది అంటే చల్లగా చలి పెెడుతుంది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ చలి కాలంలాగా
అవును అయినా హీటర్ అంటే నార్మల్ గీజర్ గ ఇట్లా ఏమైనా ఉండదా తెల్దు
అ నేను వేడి నీళ్లు అలవాటు లేదండి
అమ్మో చలికాలం ఎట్లా చేస్తారు మరి చల్లగా ఉంట
అలానే అంటే అలవాట అయిపోయింది నాకు
అవునా నీ అంటే నేను కూడా అప్పుడు హాస్టల్లో ఉండేది నేను కూడా చల్లనినీళ్ళు వేసేది కానీ
అంటే ఇంటికాడున్నా అవునా ఇ చిన్నప్పటి నుంచి అలవాటు
అవునా
చిన్నప్పుడ ఎప్పుడు అంటే మనల్ని అంటే అమ్మ వాళ్ళు చూసుకుంటారు కదా అంత వరకు వాళ్ళు వెళ్ళ పోసారు వాళ్ళు ఎట్లనో చేశారు కాని న నా అంతటా నేను చేసుకున్నా అప్పటి నుంచి అంతే చల్లనీళ్ళు
చల్లనీళ్ లే వా మై గ్రేట్ అని మీరు చలికాలం కూడా చల్లనినీళ్ళుస్తారు
ఇంకేం చేస్తుంటారండి ఇంకేం చేస్తున్నారు మరి తిన్నారా
ఆ తిన్నామండి ఏం కర్రీ చేసినారు ఈ రోజు మరి హాస్టల్ల్లో
మార్నింగ్ ఏమో టమాటా రైస్ పెట్టిళ ఆఫ్టర్నూన్ ఏమో చికెన్ మధ మధ్యన ఏమో చికెన్ పెట్టిండ్ర ఇప్పుడేమో సాయంత్రం ఏమో దొండకాయ పెడతారు అనుకుంటా
చికెన్ అంటే నార్మల్ గా సండేస్ పెడతారు కదా ఆదివారం పెడతారు కదా
మళ్ళా మున్న బుధవారం పెడతారండి మాకు
ఔ రెండు రోజులు
రెండు రోజులు అది పెడతారు రెండు రోజులు కోడుగుడ్డు పెడతారు
ఓహో మంచినే పెడుతున్నారు ఐతే
ఆ హాస్టెల్ బాగా పెడతారు మంచి తినే వచ్చు తినేవాళ్ళు
అంతే నా ముంచిగా పెడతారా మరి చికెన్ లా మంచిగా ఉండు
ఆ మంచిగా వండుతారండి మంచిగా ఉంటారు
మీకు అంటే నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా
అంటే నన్ వెెజ్ చేదా అంటే చికెన్ మ తను అబి అంటెనేే ఇష్టం అవి ఉంటాయి అంటే తినేవాళ్ళం కదా
అవునవును రైట్ అంటే కొందరికి ఉంటది కదా కొందరు తిన్నారు కదా అంటే ప్రీ అంటే నార్మల్గా ఓన్లీ చెకెన్ తింటా ఓన్లీ మ
ఆ అట్ల లేదు రెండు తింటా
అవునా
తిండి విషయంలో మాత్రం వెనకాకి అడిగేసేదే లేదు
ఉ ఇంట్లో అందరు బాగున్నారా మరి కాల్ చేశారా మా వాళ్ళకి
ఇందాకనే నాన్న కాల్ చేసాడు మాట్లా అంటే పండకి బోట్లేని కదా అందుకే అడిగాడు రమ్మని ఆ ఇంకా అక్క వాళ్ళు పండుగ చేసుకుంటున్నారంట వాళ్ళ ఫోన్ చేసి రమ్మన్నారు పండకి రానా అని చెప్తే వాళ్ళు తిడుతున్నారు
అయ్యో మిస్ అయితున్నారా ఎగ్జామ్స్ బట్టి
హు హు పండగంటే అక్క వాళ్ళ అందరస్తారు కదా అక్కడికి అక్క వాళ్ళ ఇంటికి ఇంగా పండగంటే
అవునవును అది పండుగకేకదా అందర్ కలుసుకునేది గుడా
హు అద్దె అదే అందుకే బాధ అనిపిస్తుందేమో ఏ పోవాలనుంది ఓ పక్క కానీ ఇగా పోలేను
మార్నింగే లేసి ఈవినింగ్ వచ్చేసేయండి
లేదు వాళ్ళకి పండగ నాకు ఎగ్జామ్ ఒకటే రోజు
అయ్యో
హుహు నీన్ ఊడ్తా
మీకు ఏ పండగంటే ఇష్టమండి
పండగలల్లోనా అంటే మా ఊల్ మా ఊళ్లో మాత్రం సంక్రాంతి బాగ జరుగుతాది మొ త్తం అయితే మన అంటే మన తెలంగాణలో బతుకమ్మ బాగ జరుగుతది గదా
అవునవును
కానీ మా ఊర్లో మాత్రం సంక్రాంతి మేమ్ బాగ జేసుకుంటామండి అంటే బండ్లు దిప్పుతరు ఇంకా ఏమంటర్ దాని కన్ క్కన అవన్నీ పెడతార్ గా వాటినేమో అంటార్ గదండి అంటే షి చిన్న చిన్న షాపులట్ల అయ్యన్ని ఆ జాతర్లగా అది అంతా పెడ త రన్నమాట ఇంగ మా ఊరు పక్కన ఉన్న ఊర్లుంటాయి గదా చుట్టుపక్కన ఊర్లు వాళ్ళందరు గూడా వస్తరు మేమ్ చుట్టాలన్ని గూడా పిలుచుకుంటాం మా పండక్కి మంచిగ జరుగుతదండి ఉమ్ బాగ జరుతది మా ఊర్లో సంక్రాంతి అంటే ఇగా కోడి పందాలు అట్లుండవు గాని అంటే మళ్ళీ మాకు అంటే అంటే దేవుడుంటాడు గదా మల్లన్న దేవుడు ఇప్పుడు మేము పండుగ అయిపోయినంకనేమో ఒకరింట్లో పెడ్తమ్ అన్నమాట అన్ని రోజులు పండుగ రోజు మేము గుడికి తీసుకెళ్తాం ఆ దేవుని అట్లా తీసుకెళ్ళెటపుడు డాన్స్ తోటి మంచిగ పాటలు పాడుకుంటా ఓగ్గోలుంటారు గదా ఓగ్గో లు పాటలు మాట్లాడ్ ఆ దాన్ని మల్లన్న అది తాడుంటది గదా కొట్ కొట్టేదుంటది జూసినవా ఇట్లా పట్టుకొని తాళ్ళు డప్పులు మా వోల్ అంటే మా వోళ్ళే కొడ్తా రన్నమాట డప్ అట్లా కొట్టుకుండ అంటే గొల్లోల్ ఎక్కువ ఏ పార్టీస్పెట్ అయితర్ అందరూ
అవునవును తెల్స్ తెల్సు గొల్లోలు అదే నార్మల్గా మా అత్తయ్య వాళ్ళకి కూడా ఉంది ఎల్లామ్ మేము పోయిన ఇయర్
అవునా అయితే ఆ అట్లా చేస్తారన్నమాట మస్తుంటది చాలా ఇష్టం నాకు హా సా వాళ్ళు ఏసె స్టేప్ అంటే ఏ స్తరు గదా కొన్ని కొన్ని స్టేప్పులు మంచిగనిపిస్తాయి
హిహిహిహి
చాలా బాగుంటది పండుగది
ఆ అంటే తెలంగాణలో గూడా సంక్రాంతి బానే జరుపుకుంటాలు మీ ఊర్లో
ఆ మా ఊర్లో బాగ జరుపుకుంటారు ఇగ బత్ రమ్మంటే ఇక్కడైనా బాగ జరుప్
కొంటే ఉమ్ ఉమ్
బతుకమ్మ అంటే ఇక్కా మన తెలంగాణ మొత్తంలో బాగ జరుపుకుంటారు కానీ సంక్రాంతి మాత్రం మా ఊర్లో స్పెషల్ ఉంటారు
అవునా ఇక్కెంటి ఎప్పుడైనా తీసుకెళ్ళండి సంక్రాంతికి
ఆ తీసుకెళ్తానండి వచ్చే సంవత్సరం రండి పక్కారండి మరి
ఆ ఓకే అండి
ఉమ్ సరే అండి మరి ఉంటాను మర్చిపోకుండా రండి
సరే అండి బాయ్ జాగ్రత్త
ఊమ్
ఎగ్జామ్స్ మంచిగ రాయండి
ఉమ్ సరే సరే.
ఉమ్ సరే అండి.
ఊమ్.